వెరీ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేడం ఇంకా ఆరోగ్యం ఎలా ఉన్నది మీది
బాగుంది సార్ ఇప్పడి వరకు
ఇప్పడి వరకు బాగుందా మేడం ఓకే అయితే అయితే ఇప్పుడు మీకు అందుబాటులో హాస్పిటల్స్ ఉన్నాయా మేడం ఏమన్నా
అ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్ మరీ అంత లేంది ఏం లేదు సార్ మా గ్రామంలో ప్రతి ఒక్కటి ఉంది సార్ ఇక్కడ
మీ గ్రామమా పట్టణ మా మేడం పట్టణన అయితే మీ పట్టణంలో మీరు అంటున్నారు కదా మేడం అంటే ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన వు హా మేడం
అవు సార్
గౌర్ గౌర్ గవర్నమెంట్ కు సంబంధించిన హస్పత్రులు ఉన్నాయా మేడం మీ అందు
ఉన్ పెద్దగా ఉంది సార్ పెద్దగా ఉంది సార్ ఇంకా చెపి కన్స్ట్రక్షన్ నడుస్తుంది సార్ పెద్దగుంది సార్
అంటే అన్నీ దా దాంట్లో అన్ని రకాల వైద్యానికి సేవలు అందుతాయా మేడం
అవును సార్ అవును సార్ అవును సార్ అన్ని రకాల అ అంటే అన్ని రకాలు కాదు సార్ కొన్ని కొన్ని మాత్రం ఇక్కడ నుంచి ఇంకొకటి మంచరాలనుంది ఇక్కడ ఎక్కువ ఎమర్జెన్సీ ఏమైన్నా అయితే అక్కడ బ్రేక్ డెలివరీ గాని అండి అత్యవసరం ఏమన్నానుంటే అక్కడ రిపోర్ట్ చేస్
ఇన్న
అక్కడ రిపోర్ట్ చేస్తారు సార్
ఏమైంది అరే రెడీగా హలో
చెప్పండ్ సార్ చెప్పండ్ సార్
ఇప్పుడు అయిత్ అయితే ఇప్పుడు విషయం ఏన్టిదంటే అన్ని రకాల అంటే అన్ని రకాల సేవలు ఉండయా మేడం అంటే కొన్ని అందుబాటులో మనకు జరా జరానికి గాను లేకపోతే కీళ్ళ నొప్పులు ఆహ్ మన మోకాాల నొప్పులు అటువంట్ చికి చికిత్స అనే చికిత్స అనే చేస్తారా మేడమ్
న న మ జాతి జబర్తనా ధోదనా ఫిరు
ఓక
అట్ అటువంటి వాటి అటువంటి వాటికి చికిత్స చేస్తారా మేడం
అవున్ సార్ అవున్ సార్ అన్నిట్ కున్నయ్ సార్
అన్నిటిక్కున్నయా
అవున్ సార్ అవున్ సార్
ఓకే ఓకే మేడం అయితే ఇప్పుడు విషయం ఏంటిదంటే ఆ మీరు మీరు చెప్ ప్పారు కదా మేడం మరి అత్యవసర సేవలు ఏమన్నా ఉంటాయా మేడం అక్కడ
అవున్ సార్ అన్నీ ఉంటాయ్ సార్
అంటే అత్యవస అత్యవసర సేవలు అనేవి కూడా ఉంటయ్
అవున్ సార్
ఓకే ఓకే మేడం మీరు ఎప్పుడన్నా అక్కడిక్ అంటే మనమ్ జ్వరం వచ్చినా లేకపోతే
ఆ ఎప్పుడో ఒక్సారి సార్ ఎమర్జెన్సీలో గుల్కోస్ ఎక్కియడానికి వెళ్తాం సార్
ఆహా ఇప్పుడు గ్లూకోజ్ అనేది ఎందుకు మేడం ఎందుకెక్కిస్తారు మేడం మీ ఉ మీ ఉదాహరణకు
అయితే అప్పుడు సార్ బిపి లో అయితే అప్పుడు సార్
బీపి లో అంటే బి అంటే అంటే బిపీ అనేది ఎక్కువ మాట్లాడడం వల్ల అరవడం వల్ల కదా లేక్పోతే ఎందుకు మేడం లోపి బీ పీ అంటే ఎందుకు అస్తది మేడం
ఏవనా ఆలోచించి టైం కి తినకపోతే అప్పుడు లో బీ పీ వస్తది సార్ నాకు
ఓకే ఓకే అంటే ఏంటిదంటే సరైన సమయానికి మనం ఏమన్నా ఆలోచించకుండా మనం ఒకవేళ సమయం అనేది వృధా చేసి మనం మన భోజనం అనేది సరిగ్గా చేయలే పక్షంల మనకు ఈ లోబీపీ అనేది రావడం అనేది జరుగుతుంది
అవున్ సార్ అవున్ సార్ అంతే సార్
ఓకే ఓకే మేడం ఎప్ ఇప్పుడు మీ మీ దగ్గర ప్రయాణ ప్రాంగనం ఎక్కడికున్నది మేడం బస్స్టాప్ గాని రైల్వే స్టే స్టేషన్ గాని ఎంత దూరంలో ఉంటది మేడం మీకు
మేమ్ మీడిలో ఉన్నామ్ సారు మేము రైల్వే స్టేషన్ కి దగ్గరే బస్ స్టాండ్ కి దగ్గరే మార్కెట్ కి దగ్గరే
ఆహా అంటే మీ ఏరియా అనేద్ ది అన్నిటికీ దగ్గర్లోనే ఉన్న అని మీ ఉద్దేశం
ఎంత దూరం కాదు బస్ స్టాండ్ కి ఎల్లాలన్న కూడా ఒక టెన్ మినిట్స్ రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా కూడా ఒక టెన్ మినిట్స్
అంటే ఇటునుంచే ఆ అంటే ఎటు నుంచి వెళ్ళి మనకు ఎటు అంటే మీరు ఉన్న ఏదైతే సరౌండింగ్ ఏరియాలో ఉన్నారో మీరు ఎక్కడికి వెళ్లొచ్చినా కూడా అంతే సమయం అనేది పడతాదని మీరు అంటున్నారు మేడం
అవును సార్ అవును సార్ అంతే సార్
ఓకే ఓకే మేడం ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ప్రయాణం చేశారా మీరు మీ మధ్యలో మీరు
ఈ మధ్యలో చేయలేదు సార్ కాకపోతే లాస్ట్ మంత్ మంత్రాలకి వెళ్లి వచ్చాను సార్
ఆ లాస్ట్ మంత్ మంచిరళకి వెళ్ళి వచ్చారు మ్యామ్ మీది మీ దగ్గర ఎయిర్ పోర్ట్ లాంటివి ఉన్నాయా మేడం ఏమన్నా
లేదు సార్ లేదు సార్ మా పట్టణం కదా సార్
ఆహా అంటే ఇట్లా ఎయిర్ పోర్ట్ అనేది ఉంటది కదా మేడం అంటే ఒకవేళ పెద్ద పట్టణం అయితే డిస్టిక్ వైస్ గాని లేకపోతే అంటే గో
చు వచ్చేది వరంగల్ లో అనేసి చెప్తున్నారు మాకు ఇక్కడ దగ్గరగా అయితే లేదు
అ ఒక ఒక నాలుగు గంటల ప్రయాణం ఉంటాదా మేడం మీ ప్రాంతం నుంచి వెళ్లి వరంగల్ అక్కడికి
అవును అవును సార్ ఎప్పుడు వెళ్లలే కాకపోతే ఉంటది సార్ మేబి
నాలుగు గంటలు ఉంటదా చెప్పండి
మూడు గంటలు ఉంటది సార్
మూడు గంటలు ఉంటాంద మేడం మీకు హైదరాబాద్ ఎ ఎంత ఎంత పడుతంది మేడం మీకు
మాకు చూడండి ఆరు గంటలు పడతాది సార్
ఆరు గంటలు అంటే అంటే ట్రైన్ లో వెళ్తే
టూ సిక్స్ కిలోమీటర్స్ సార్ ఇక్కడ నుంచి మాకు
ఓహో టూ టూ సిక్స్టీ కిలోమీటర్స్ మేడం ఓకే ఓకే మేడం మీరు మీరు పాటలు వింటారా మేడం
ఆ వింటాంగా సార్ డైలీ మా పాటలు ఇంట్లో నడుస్తూనే ఉంటాయి
అంటే ఎటువంటి పాటలు జానపదాల లేకపోతే తెలుగు ఫోక్లా లేకపోతే అంటే హిందీ పాటల
మిక్సింగ్ అండి ఆల్ రౌండ్ అండి ఆల్ రౌండ్ అండి ఆల్ రౌండ్ ఇది అది అయ్యో మీ మీది మాది అట్ల ఏమి ఉండదు సార్
అంటే అంటే సమయం సందర్భాన్ని బట్టి పాటలు ముగిస్తారా లేకపోతే ఒకసారి మోగి దానం దాని అదే వెళ్తూ ఉంటాదా
మేము పొద్దున్న లే లేచినప్పటి నుంచి ఆ టీవీ నడుస్తానే ఉంటది రాత్రి పది వరకు
ఎప్పుడు మీరు టీవీ మరియు వైఫై అంటే
ఆ యూట్యూబ్ యూ యూట్యూబ్ ఉంది సార్
ఆహా యూట్యూబ్ అంటే మేము మొబైల్ కనెక్ట్ మేడం లేకపోతే మీరు వైఫై వేరే ఉన్నదా మేడం అ
లేదు సార్ లేదు సార్ అట్లేం లేదు మా ఆయన మొబైల్లో రీచార్జ్ చేస్తారు వైఫైది అది కంటిన్యూగా అన్లిమిటెడ్ నడుస్తా ఉంటాది
ఇప్పుడు టీవీ డిష్ డిష్ డిష్ ఉన్నదా మేడం అంటే
లేదు లేదు లేదు సార్ లేదు సార్ లేదు సార్ అది పెట్టిలే
అది పెట్టేల అయిన పిల్లలు చూసేదే ఇదే కదా మేడం అది ఏం అవసరం ఉన్నది చెప్పండి
మేము కూడా యూట్యూబ్ లో చూస్తాం క్రికెట్ టైమ్ లో మళ్ళీ జియో హాట్స్టార్ చూస్తాం
ఓకే ఓకే మేడం న సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా మేడం మీరు
ఆ నిన్ననే త్రీ ఫిఫ్టీది అది కట్ అయింది సార్
అరే త్రీ ఫిఫ్టీది కట్ అయిపోయిందా మేడం ఆల్రెడీ
ఆల్రెడీ కట్ అయింది నిన్న మా ఫ్రెండ్ కి కాల్ చేసి అడిగితే అది ఎట్లా మీతోడ క్యాన్సల్ చేయడం అది కూడా తను చూపెట్టింది మా ఆయనకు ఐడియా ఉండే కొంచెం డౌట్ ఉండే అది క్లారిటీ అయిపోయింది నిన్న చేసుకున్నాం క్యాన్సల్
ఓకే ఓకే మేడం మేడం నిన్న మీరు మాకు సంభాషణ గురించి మీ మిత్రురాలితో అది చెప్పారు కదా మేడం
అవును సార్ అవును సార్
ఆమెను అడిగి కాస్త నాకు చెప్పారా అంటే
అవును సార్ ఇప్పుడే మార్నింగ్ అయింది సార్ నేను రాత్రి మీకు చెప్పాను ఇస్తాం సార్ మాట్లాడుతుంది అట్లేం లేదు సార్ మీరు కాల్స్ చేయండి ఫైవ్ కాల్స్
మేడం మేడం మేడం
ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే
మేడం జస్ట్ సంభాషణ మా జస్ట్ సంభాషణ మేడం అంతే
సరే సరే సరే సరే ఓకే ఓకే స
ఏ ఓకే మేడం ఓకే కాస్త సమయం తీసుకోండి సమయం తీసుకొని ప్రోత్సహించండి మేడం అంటే ఇంకా ఈ ఈ ఏం విశేషాలు మేడం మరి ఈ సండే ఎటు పోదాం అనుకున్నారు పార్క్ వెళ్తారా మరి మీరు
లేదు లేదండి అది గూడా ఒక టైం వస్తేనే వెళ్తాము కాకపోతే ఇప్పుడు రెైనీ సీజన్ కాబట్టి లేద్ లేదండి అస్సల్ ఏలే థాట్స్ ఏ లేదు
మీరు దగ్గరలోనే మేడం పార్క్స్ మీకు
అవునువును ఉందండి ఇక్కడ మనకు ఫ్రీగా ఉందండి
అహా అంటే
గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉందండి
ఓహో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనున్నది మేడం అంటే ప్ర ప్రాంగణం అనేది పెద్దగా ఉంటదా లేకపోతే చిన్నగా ఉంటది మేడం
పర్లేదండి పిల్లలకు పెద్దగానిపిస్తది అ ప్రతి ఒక్కటి ఉన్నది దాంట్లో పర్లేద్ పర్లేద్ సార్
ఓకే ఓకే అంటే ఒక విధముగా మంచిగానే ఉంటదని మీరు అంటున్నారు
అవున్ సార్ అవున్ సార్ అంత ఏం ఇది కూడా ఉండది మంచిగా ఉంటది
అంతా ఏమి ఇది కూడా ఉండదు బాగుంటది మీ ఉద్దేశం అంతేనా మేడం
అవున్ సార్ అవన్ సార్ అంతే
ఓకే ఓకే మేడం ఇంకా మరి ఈ రోజు సమ ఈ రోజు మీరు ఈరోజు మరేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా మేడం అంటే మూవీకి వెళ్ళడం మూవీ లేకపోతే ఏటనా బయటికి వెళ్లడం
మూవీస్ కి ఇంట్లోనే టీవీ ఉంది కదా పెద్ద టీవీ ఉంది సార్ దాంట్లో పెట్టుకొని చూస్తామండి సిన్మెడ పో
అహా హాస్టల్ ఉన్నది కదా మేడంమ్ మీకు ఆల్రెడీ
అవున్ సార్ అవున్ సార్
కొత్త కొత్త కొత్త ఫిలిమ్స్ ఒచ్చాయి మేడం హాట్ స్టార్ లో ఇప్పుడు చూడండి చానా అద్భుతమైన చానా అద్భుతమైన మీ మీరు కున్ మీరు క్రికెట్ చూస్తారా మేడం క్రికెట్ వర్
హా చూస్తాం చూస్తాం చూస్తాం చూస్తాం
క్రికెట్ కూడా చూస్తారా మేడం మీరు
పీ ఎల్ ఐ పీ ఎల్ అంటే ఇష్టం సార్ ఐ పీ ఎల్ సీజన్ లో ఐ పీ ఎల్ మొత్తం చూస్తాం సార్
ఆహా ఐ పీ ఐ‌ పీ ఎల్ మొత్తం చూస్తారా మేడం మీరు
అవును సార్
ఓకే ఓకే మేడం ఇంకా ఏం విశేషాలు మేడం మీతో మాట్లాడిన మీతోని మాట్లాడినంత సేపు నాకు ఏదో కొత్త అనుభూతి హా ఆ చానా చానా రోజులయ్యింది మీతో మాట్లాడి
ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు సార్
చానా మంచి మంచి విషయాలు‌ చెప్పారు మేడం మీరు అయితే ఇలాగనే అయితే ఐ అయితే ఇలాగనే మీ దగ్గర రాషనును ఇస్తారా మేడం
అవును సార్ ఇస్తారు గా సార్
తెచ్చుకున్నారా మేడం మీరు మీర్
లేదు సార్ లేదు సార్ ఇంకా మొన్ననే శాంక్షన్ అయ్యింది మాకు ఇంకా తీస్కారావాలి తీస్కచ్చుకోవాలి సార్
అంటే ఇస్తున్నా అంటే ఇవ్వడం అనేది అలాట్మెంట్ స్టార్ట్ అయ్యిందా మేడం
స్టార్ట్ అయిపోయింది సార్ ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ ఐ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయ్యింది సార్
మేం తీసుకొని వెళ్ళాము మేం తీసుకొని వచ్చాం మేడం ఆల్రెడీ
అదే అదే అదే అదే
మేము మే మేం మొదటి రోజే మేం మొదటి రోజే వెళ్ళడం అది జరిగింది అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే మేడం ఇప్పుడు కా ప్పుడు ఖాళీ ఉన్నప్పుడు తీసుకుంటే మన సమయం అనేది వృధా కాదు మేడం
అవునవును సార్ అంతే సార్
ఇప్ ఇప్పుడు చూడండి మేడం ఒక మూడు నాలుగు రోజులు అయింది అనుకోండి మళ్ళీ ఏంటిదంటే పబ్లిక్ అనేది చానా అదే అప్పుడు మనం మళ్ళీ ఏంటిదంటే వేచి ఉండాలి
ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు ఇవాళ వెళ్ళిపోతాం సార్ మేం కూడా నిన్ననే తీసుకొచ్చేటోళ్ళం తీసుకురాలేదు
ఆ
ఇవాళ ఖచ్చితంగా తీసుకొచ్చుడే సార్
ఓకే మేడం మంచి మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు మేడం
ఓకే సార్ ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సార్
ట్యాంక్ యూ మేడం